హలో
హలో బాగున్నారా అండి
ఆ బాగున్నామండి ఏం చేస్తున్నారండి
కాళీ మా నాన్న ఇందాకే వాళ్ళ ఇంటి దగ్గర నుండి మా ఇంటికి వచ్చిందండి మీరు ఎందుకు నూనె పెట్టుకోలేదని అంటున్నారండి
అయ్యో ఎందుకు నూనె పెట్టుకోలేదండి మరీ
ఈ రోజే హెడ్ బాత్ చేసా అంటే హెయిర్ వాష్ చేసుకున్నా అండి దేవుడి దగ్గరికి వెళ్ళాలని చెప్పాను కదండి నేను
అవునవునండి
హెయిర్ వాష్ చేసుకున్నాను కానీ వాళ్ళు తెలియదు ఎప్పుడైనా నూనె పెట్టుకుని ఉండాలండి జిడ్డు గారేటట్టు
జిడ్డు కారేటట్టు పెట్టుకోవాలండి
మా నానమ్మ అలానే పెడుతుందండి
అయ్యయ్యో
హ్మ్ ఇట్లా మొహం మీద ఇట్లా కారాలి ముక్కు మీద ఇట్లా కారాలి ఆళ్లకి
అయ్యో ఎందుకండి అంత ఘోరంగా ఆయిలు పెడుతున్నారు
ఏమో అండి మా నానమ్మ అంతే ఆహా పెట్టట్లేరండి పెట్టుకోవాలి అలా పెట్టుకోవాలని చెప్తారు చిన్నప్పుడు అయితే అట్లా పెట్టేదండి పెట్టి ఇట్లా నున్నగా దువ్వేదండి జుట్టుని అందుకే ఇంత సిల్కి ఉంటుండే నా జుట్టు జుట్టు ఇప్పుడంతా ఖరాబ్ ఖరాబ్ అయిపోయిందండి పెద్ద పెరిగినంక నా జుట్టు మొత్తం ఆగమాగం ఆగమ్ అయిపోయిందండి చిన్నప్పుడుయితే ఎంత బాగుందో అసలు సిల్కీగా మస్తు షైనీగా పొడుగ్గా లడ్డుగా చాలా బాగుంటాండ అండి అలాగే దాంట్లో
మీకు విషయం తెలుస అండి అప్పుడు మన అమ్మ మెయింటైన్ చేసేదండి మన జట్టుని ఇప్పుడు మనం మెయిన్
హాహా అవునండి నిజం అండేది అప్పుడు మా మమ్మీ కొట్టి లాగి తిట్టి జుట్టేసేదండి నూనె పెట్టేదండి పేల్ దువ్వేదండి పేల్ అయితే చాలా ఉన్ టుండే అండి నాకైతే
చీచీ ఈ పెళ్ళుంటాయ. అన్ డి మీకు పేను
ఆ వు ఉంటుండే అండి చిన్నప్పుడు చాలా ఉంటుండే ఈ మధ్యలో మా స్నేహితురాలు పక్కన పడుకుంటే ఆ స్నేహితురా తనకు ఉన్న పేలు అన్నీ నా నెత్తికొచ్చినాయండి అసలు గలీజ్ అండి
అవునండి మీరు ఒక ప రోజు న్యూస్ చదివే అలవాటు ఉందా మీకు వార్తలు
లేదండి అంత మంచి అలవాటు నాకు అస్సలు ఉండదండి ఏమైనా చెడు అలవాట్లే ఉంటాయి
హెడ్లైన్ చెప్పన అండి మీకు ఈ రోజు ఈరోజు ఏమైందంటే అమీర్ పేట్లు భారీ అగ్ని ప్రమాదం జరిగిందండి
అవునా
అవునంటండి నా కూడా తెలియదు ఇప్పుడు అంటే చూశాను ఇందాక
అవునండి మీకు ఇది తెల్సా ఢిల్లీలో సంథింగ్ ఏదో ఫైర్ యాక్సిడెంట్ అయింది ఆ హోట లో చాలా మంది చనిపారు ట్వంటీ వన్ మెంబెర్స్ ఇట్లా అని అంటున్నారు కదాండి మీకు తెలిసి
ఆ ఢిల్లీ గురించి నాకు తెలియదండి నేను అంటే ఇందాకనే చదివాను న్యూస్ గాని ఇక నిన్న మొన్న అయితే చూడలేదు నేను
అవునండి అలా ఒక న్యూస్ వచ్చేయండి
అగ్ని ప్రమాదం వల్ల అంటే రాకపోకలు ఉంటాయి కదండి రహదారి పైన అవన్నీ బంద్ అయినాయండి
అవునండి
మళ్ళీ ఇంకొకటి ఏంటంటే నీ మీరు పెద్ది మూవీ అంటే వస్తుందంట కదండి సినిమా రివ్యూ అన్ని మళ్ళీ దాన్ని రిలీజ్ కూడా చేస్తున్నారంట కదా ఈ ఈ మధ్య అంట ఫోర్త్ కే అన్నారు మరి ఎప్పుడు చేస్తు తురో గాని
ఇయల ఫోర్త్ ఏ అండి రిలీజ్ అయింది అందరు మూవీ టాక్ గూన వస్తుంది కదండి
అవునండి మీరు చూసారా అంటే ఎవరైనా చెప్పంగా విన్నారా ఎలా ఉందో అని
ఆ విన్నామండి ఒకరుేమో బాగాలేదంటే ఇంకొకడోచ్చి ఏడ్చుకుంటూ చెప్తున్నారు ఒక ఆమె అయితే ఏడ్చుకుం కుంట చెప్తుందండి కన్నీలు వెటుకుంట చెప్తుంది మూవీ గురించి
అంటే బాగుందనా బాలేదనా
బాగుంది చాలా బాగుంది రామ్ చరణ్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది ఒక అతనేమో నా వందల రూపాయలు బొక్క అని అంటున్నారండి ఇంకో అతనే ఏమో అతన్ని మట్టించుకోకండి నాకు చాలా బాగుందని మూవీ హిట్ అండి సూపర్ బ్లాక్ బస్టర్ అండి అసలు పుష్పక్ అంటే పెద్ద హిట్ ట్ అయితదండి అని అంటున్నారండి
అవునా
అవునండి అవునండి మీరు పుష్ప మూవీ చూసారా
ఆ చూసాండి వన్ చూసా టూ చూసా
అర్థం కదండి నాకు అసలు ఏ ఎందుకో ఆ పుష్పము అంత హైలైట్ అయింది ఇప్పటి వరకు అర్థం
ఫ్యాన్
టె అంటే అంటే ఆ
ఫ్యాన్ బేస్ అంతే
ఎందుకండి నాక్ అసలు నచ్చలే కూడా నచ్చలేదండి పుష్ప పని చూసా అండి కొంచెం రష్మిక కోసం చూసడి నూ బి ఫైవ్ చెప్పాల నాకు రష్మిక అంట ఇష్టం కా రష్మిక కోసం చూాం అల్లుజ యాక్టింగ్ కూడా బాగానే ఉందండి అసలు ఎందుకు అంత హైలైట్ ఎందుక అంతా నేషనల్ వైడ్ వరల్డ్ వైడ్ గా వెళ్ళింది నాకు ఇప్పటికి అర్థం కావట్లేదండి
నిజంగాండి అందులో ఏం ఉండదండి ఒక చెక్కలు అయ్యి అమ్ముకోవడమే
అంతే కదా అండి అసలు ఏమన్న ఉంద అండి అసలు అది
ఏం లేదండి దా అంటే ఫాంలీస్ అంటారు కదండి వానికి ఫ్యాన్స్ ఎక్కువ తనకి ఫ్యాన్స్ ఎక్కున్నారు కాబట్టికి దాన్ని హి ట్ చేసారు అద అద అయిపోయింది ఇక
అంతే అంటారండి
అంతే కదండి ఇగ మరి మీరే అంటు అంటే నాకు నచ్చలేదు మీకు నచ్చలేదు మాగ్సుమమ్ చాల చాలా మందికి నచ్చలేదంట అది ఎవరికి అంతగానం అయితే
అవునండి అసలు పుష్ప టు నేను చూడలేదండి నాకు ీ ప లేేసింగ్ క్వు చూడలేదు పుష్పనికే ఆపేసిన అండి
అవునా నేను పుష్ప టు కూడా చూసేసైగా వచ్చింది కదా చూద్దాంమనేసి అంటే కొంచం టైం పాస్ కూడా కావట్లేదు లేదు అప్పుడు
అవునండి నేను హిందీ మూవీస్ చూద్దామని కొన్ని డౌన్లోడ్ చేసుకున్నానండి హాట్స్టార్ లో ఇంకా స్టార్ట్ చేస్తాను నిన్న డేటా బాలేదండి నిన్న నా కాడ త్రీ జీబి డేటా ఉంటుండే
వామ్మో మీరు హిందీ మూవీస్ కూడా చూస్తారా అండి చాలా గ్రేట్ అండి అసలు
ఇంగ అలవాటు చేసుకుంటున్నానండి అంతకు ముందు చూసే నేను చిన్నప్పుడు చూస్తుండే గాని అందులో కొంచెం ఇ ఇం ఇంట్ వాళ్ళు చూ చేయమ్మని అనుకుంటారు అనేసి ఆ మూవీలు అప్పుడే ఆపేసినండి ఇంకా మళ్ళీ ఇప్పుడు మొదలు పెట్టి నండి ఇగ మూవీలు ఎట్లాగో అన్ని చూడాలి కదా అనేసి
అవునండి అంటే అంటారండి హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి కి హిందీ బా అంటే రావాలి అది వస్తది పక్కని నమ్ముతారండి అసలు
నాకైతే రాదండి ఎన్ని ఎన్ని సంవత్సరాలుండే నాకు హింది రాదేమో అంటే అనిపిస్తది నాకైతే
అంటే మనతో ఎవరు లేరు కదండి మాట్లాడే వాళ్ళు మీతో ఉన్ మీతో సా సం చేసింది ఒక తెలుగమ్మాయి గా ఆమెకు రాదు నీకు రాదు అనుకుంట అందుకే ఇద్దరు అట్లనే ఉన్నారు కానీ వచ్చినళ్ళతోటి సావాసం చేయాలండి ఎప్పుడైనా వాళ్ళు వాళ్ళతో వస్తే వాళ్ళ అప్పుడప్పుడు మాట్లాడుతుంటే వింటే మనకు వస్తది
కానీ కానీ
బుడిద రాసుకుంటే బుడిద తప్ప ఇంకేం రాలేదండి
అంతే అంటార అండి
అంతే కదండి మీకు తెలుసాండి ఈ షాత్రం అండి ఇంకా నాకు ఇయ రాలేదు. ఇంకా బాగుంటది షాత్రం
ఈ షాత్రాలన్నీ మీకే తెలుసండి బాగా
లేదండి నాకు అసలు షాత్రాలు ఎక్కువ తెలవదండి. ఇంకా చాలా తక్కువ
ఇవి తక్కువ అసలు నాకు ఈ మాత్రం కూడా తెలివదండి మీరు బాగానే తెలుసుకున్నారండి. అసలు
అంటే మా అమ్మ చా చాత్రాలు చాలా వేసే దండి మాటి మాటికి వేస్తదంట అసలు ఎప్పుడన్నా మా ఊర్ మా అంటే కూలి కూలీలు వస్తారు కదా అండి మా మాకు ఇగ అప్పుడు అమ్మ వాళ్ళతో మాట్లాడతది కదా కథం ఇగ మాట మాట షాత్రాలు వేస్తే వాళ్ళు ఘోరంగా నవ్వుకుంటారు
అవునా అండి
ఉ గొరంగాన్న వాళ్ళు ఇగా నావ్వుతారు శాశ్రాలవెంకటమ్మ వెంకటమ్మ పెద్ద శాస్త
మ్ వెంకటాపురం అండి మాది వెంకటాపురం దగ్గర ఇట్లా ఉంటుండే అండి పెద్ద దేవుడు ఆ వెంకటాపురంలో దేవత ఉంటుందండి అక్కడికి వెళ్ళాలని ఉంటుండే నాకైతే చిన్నప్పటి కాంచి
అవునా
అవునండి
మీకి ఇది తెలుస అండి పెద్ద గట్టు
పెద్ద గడ్టు తెలుస అండి పెద్ద గడ్టు తెలుసు కొండగట్టు కూడా తెలుసండి పెద్ద గట్టుకి వెళ్దామ అన్నారు కానీ ఎప్పుడు వెళ్దామండి మనం
తెలియదు అండి నాకే అర్థం కావట్లేదు ఎప్పుడు వెళ్ళాలా అని నేనే చూస్తున్నాను
వెళ్దామండి అక్కడికి కూడా
వెళ్ళాలండి ఇంకో అంటే మా ఫ్రెండ్ వాళ్ళు పండగ చేసుకుంటున్నారంట అండి
అవునా అండి ఎవరండి
మీ ఫ్రెండ్ వాళ్ళండి అంటే ఎవరంటే మీకు అ అవునండి అయితే పోదామని ఇప్పుడు నేను హైదరాబాద్ హైదరాబాద్ పోయినానుకో కొంచెం మంచిగా అయితే మంచిగా పోవచ్చు ఇక్కడ నా అనుకో చిప్పు చిప్పుర అయితే ఇంకా గోరంగా అయితండి కొంచెం బ్లాక్ అయిత మంచిగా ఉండదేమో అనిపిస్తుంది
ఓకే అని మరి మీరు ఒకవేళ నాకు ఒక డౌట్ అండి అంటే నే నాకు కలిగిన సందేహం మీకు చెప్తానండి ఆ మీ ఫ్రెండ్ కి ఆమే అడుగుతుంది ఎవరో తెలువడంది ఏంటంటే మీరు ఇప్పుడు హైదరాబాద్ కి వెళ్లారనుకో అక్కడ ఏదంటే మీకు వర్క్ కొత్తే మీరాన్నే ఉంటారు కానీ నీ మళ్ళీ ఇటు ఎందుకు ఆతారండి
వర్క్ వచ్చినా నేను వస్తా కదా అండి అంటే టూ డేస్ అంటున్నది అందులో ఒక్క రోజు కాకుండా ఒక్క రోజు ఎన్న పక్క వస్తాం కదా
ఏమో అండి మరి మీకే తెలవాలండి ఇక మీకు ఆమెకే తెలివాలి ఇగ
మ్ కానీ ఇక్కడ ఉంటే పిచ్చి పిచ్చి పోతా అంటే ఫస్ట్ టైమ్ వాళ్ళ ఇంటికి పోతున్నానండి మళ్ళీ నేను అంటే గలీజ్ వెళ్తే బాగోదు కదా అని నా ఫీలింగ్
అది కరెక్ట్ గానీ మీకు ఎక్కడ ఏదైనా పని వచ్చిందనుకో ఇట్లా మీరు ఏమో చేస్తా అన్నారు కదండి ఇట్లా ఇంటర్వ్యూలుమో ఎట్లా ఎట్లా అని వస్తే మళ్ళీ ఎట్లా అండి
ఇంటర్వ్యూ వస్తే ఏం అటెండ్ కానండి అప్పటికప్పుడైతే లేదు కదా ఇక
ఎటెల్లి పోలేరు
అంటే ఒక్క రోజు ఒక్క రోజు కాకుండా ఒక్క రోజు ఐతే రెండు రోజులు అంటండి పండుగ ఒక రోజు ఇంటర్వ్యూ వుంది ఇంకొక రోజు అయితే వెళ్తాం కదా
అంతే లెండి మీరు ఏదంటే అదే కరెక్ట్ అండి
అన్ని
మీరు ఏది చెప్తే అది కరెస్ట్ అండి అసలు మీకు తిరుగులేదండి. మీ మాటకి మీరు శివగామి అండి
ఆ రాజమత శివగామిినండి అయ్యో నిన్న మీకు విషయం తెలుసా అండి మా పిల్లలతో ఇదే ఆట ఆడుకు కున్నామండి నేనేమో రాజమాత శివగామి నా కొడుకులు ఏమో రానా ఒకడు
బాహుబలి ఎవరండి అందులో
చిీన్నె కొడుకు
మీరు రానా
పెద్ద కొడుకు
రానా క్యారెక్టర్ తెలువదండి బాహుబలి తెలిసినప్పుడు
ఆ వాడు పేరు ఆ బల్లల దేవా నా బిడ్డని నా బిడ్డను నా బిడ్డని
ఆ
మా బిడ్డని చేసేసామండి
దేవసేననా
అంటే కొంచెం జుట్టు వేసుకోను ఉందండి జుట్టు వేసుకోలేదు నిన్న
అవునా అండి
కుక్క నేమో ఆ కట్టప్ప
కుక్కనా
కుక్క కట్టప్పా
వావ్వండి పాపం ఎందుకండి కట్టప్ప క్యారెక్టర్ కుక్కలు పెట్ టిరు
కుక్క చిన్నది కదండి రెండు క్యారెక్టర్స్ ఇచ్చాం దానికి
దాన్ని ఏమేమి
ఒకసారి ఇది వాడు రానా వాళ్ళు అది బల్లలుద్దేవా దున్నపోతు చమ్ముతాడు కదా యుద్ధానికి వెళ్లే ముందు
అవునండి అది దున్న పోతా
పోతే ఒకసారి ఎందొ ఒకసారి ఏమో కట్టప్ప ఎందండి అది
చేసిండా అండి మీ సరే అండి మరి నేను ఉంటాను